హలో హలో
స్తుందా అండి.
విపిస్తుందా అండి మీకి
ఏం జేస్తున్నారు.
ఏం చేయలేదండి. ఖాళీగానే ఉన్నా బాగున్నారా
ఆ బాగుంన్నాం మీరు
ఏంటండి
మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నా అండి
ఉ
భోంచేశారా
ఆ కంప్లీట్ అండి
ఏం చేశారండి స్పెషల్ ఈరోజు
ఏం లేదండి పొటాటో కర్రీ పొటాట పొటాటో కర్రీ రైస్
అవునా ఉ తిన్నారా మరి
హ్ తిన్నామండి.
హ్ ఏం జేస్తున్నారు. మరి
ఏం చేయలేదు.
ఏం చేసారు ఈరోజు
ఆఫీస్కి వెళ్ళొచ్చానండి చిన్న పని ఉంటే బయట చూసుకొని ఇంటికి వచ్చి తినేసి అలా కాసేపు మైండ్ రిలాక్స్ చేసుకుందమని ఫ్రీగా కూర్చొని ఉన్నాం.
అవునా
ఊ
పడుకున్నారా
ఆ పడుకొన్నింటి మీరు కాల్ చేస్తే లేసా మాట్లాడదామ అని
తలనొప్పిగా ఉంటే కొంచెం తలనొప్పి పోతుందని ఫోన్ చేశానండి మీకి
అవునా అంతగా ఏం ఆలోచిస్తున్నరు అండీ
ఏం లేదండి నార్మల్గానే ఊరికే కొన్ని కొన్నిసార్లు అట్లా అట్లనే తలనొప్పిస్తాది ప్రతిసారి టాబ్లెట్ తీసుకుంటే బాగుండదు కదా
అవునవును
కొన్నిసార్లు కొంతమందితో ఫోన్ మాట్లాడితే తగ్గుతాది
అయినా ఎక్కువ టాబ్లెట్స్ కూడా వేసుకోకూడదు అండి
అవును వేసుకోవడం వల్ల డి కొన్ని డిసీజెస్ వస్తాయండి ఎమర్జెన్సీ అయితే వేరే ట్యాబ్లెట్ వాడాళ్ళ
పోనీ మేము చెప్పేసైనా యూస్చేయరు ఉ
అవును చేశాను చేశాను
ఊ
ఉ మార్నింగ్ నుంచి ఉందండి ఈరోజు ఎందుకో హెడ్ ఏగ
అవునా ఏదో వాడు ఇంటి గురించి ఆలోచిస్తున్నట్టున్నారు అందుకే
దేని గురించి ఆలోచిస్తున్నాను నాకే అర్థం కాలేదండి
అ మీకే తెలికోకుండా ఎలా ఆలోచిస్తారండి
ఏమో అది నా మైండ్కి నా బ్రెయిన్ కి నా హార్ట్కే తెలియాలండి అవును
ఇంట్లో ఒంటరీగా ఉన్నారేమో మార్నింగ్ నుంచి
అది ఏం లేదండి అందరున్నారు
అవును
ఆ పొద్దునుంచి పడుకునే ఉన్నాను తలనొప్పిస్తుందని
ఆ ఇంట్లో వాళ్ళకి ఏం వర్క్ లేదా ఇంటి బాగా ఫ్రీగా ఉన్నారు
లేవండి
హ
ఉ వర్క్స ఏమి లేవు ఎవరికి
ఉ
ఖాళీగానే ఉన్నారు
సమ్మర్ కదా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇంకా బయట పనులు కంటే భయపడుతా ఉంటారు పోవడానికి
ఉ పనుల్ లేవు
ఉ
ఆంటీ వాళ్ళందరూ బాగున్నారా అండి
ఆ అందరు బాన్నారండి
ఆ
ఉ
అయిపోయిందా షాపింగ్ పండగ కనీ
షాపిింగా ఏం పెద్ద ఏం చేలేదో ఒక డ్రెస్ కొన్నా అంతే
కొన్నారా
ఆ ఒక డ్రెస్ కొన్న
నేను అది కూడా కొనలేదండి
మాకి ఈ ఫెస్టివల్ కొంచెం ఇంపార్టెంట్ అందు కది కొ ఆ లేదంటే అది కూడా కొనాలని ఇంట్రెస్ట్ లేదు
అసలు ఫెస్టివల్ అనే ఫీలింగే లేదండి యాక్చువల్ గా నాకు చెప్పాలంటే
అసల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్టే లేదు ఎందుకో షాపింగ్ చేయాలంటే.
అసలు రాంగ రాంగ్ అవన్నిటి మీద ఇంట్రెస్ట్ పోతంది, అన్నీ పోతున్నాయి, అదే.
మన మైండ్ ఏదో ఆలోచిస్తూ ఉంది. కాబట్టే దీని మీద ఇంట్రెస్ట్ లేదు.
అసలు ఫెస్టివల్, లాగే లేదండి నిజంగా.
ఆ బయట అయితే, మీరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మీకి.
ఆ చూశాను చూశాన్ నిన్న మా షాపింగ్ కి అలింది నిన్నా మా బాబుకి డ్రెస్సు కావాలని. మా షాపింగ్ మాల్ మొత్తం నిండిపోయింది.
షాపింగ్ మాల్ కదండి, ట్రాఫిక్ అయితే రోడ్లలో. బ్యాళూర్ ట్రాఫిక్ ఉన్న. ఉంది రోజు
అంటే రెండు ఉన్నాయి గదా ఫెస్టివల్స్ ముస్లిమ్స్ కి మన రెండుట్కిస్
అందులోను అందులోను మనా అ. లోకల్లో ధర్మవరం లో, మండే గద ఈరోజు మార్కెటు.
హు హు.
అందుకని చెప్పి, ఎక్కువ రష్ ఉన్నారండి.
అదేఅదే. నిన్న ఒక డ్రెస్ కె కోసం వెళ్ళినాను, కొనడం ఒక, టెన్ మిట్స్ లో అయిపోయింది. బిల్లు కోసం ఒగ హాఫ్. వన్ అవర్ పైన్ నిలబననండి.
అవునా.
ఉమ్ చాలా రష్ ఉంది.
ఏ షాంఫింగ్ మాల్. తెలిటర్.
మాంగళ్య.
అవుననా. నేను గుడ మా. గళ్ళకే ఎళ్ళొచ్చా మేమ్ వెళ్ళప్పుడు. షాపింగ్ జెసేకి అ ఐటమ్స్ ఉంటాయి కదా. అ సారీ సూట్. డ్రసెస్ అలా, అక్కడ ఎక్కువ రష్ ఉండింది, కౌంటర్ దగ్గర అయితే తక్కువగానే ఉ.
క్యాష్ అప్ ఒక్క సైడ్ పెట్టారూ. ఫోన్ పే ఒకసైడే పెట్టారు అ. చాలా ఇబ్బంది అయిపోయింది నిన్న, అందరు ఫైర్ అయితున్నారు. ఏమీంత సేపు, ఏమీంత సేపు, అనీ. నా ఫ్రెండ్ అతనైతే ఒక హ ట్వంటీ మినిట్స్ అతందే పటెటటుంది బిల్లో
అవునా, అవునా ఏంగోన్నారండి అన్నీ
ఏమో అండి మేన్స్వెర్ కీ ఆఫర్ ఏదో ఉంది కూపన్ ఉండిదంట అతని దగ్గర.
అవునా
మాంగళ్యా లో కూపన్స్ ఉంటాయని మరి అక్కడకీ అతన్కి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.
మాంగళ్య లో నేన్ కూడా నిన్న వెళ్లిన ప్పుడూ నాక్ అదే డౌట్ వచ్చింది మన్మొ సారి కూపన్ ఉందంటే, ఆ ట్రెండ్స్ లో ట్రెండ్స్ లో నువ్వు నేను మన ఫ్రెండు
అవును యూస్ చేసాం లేండి.
కు క్యూ కూపన్ యూస్ చేసి అ సేమ్ డ్రెస్ టాప్ తీసుకున్నాం.
ఇక్కడ ఓన్లీ మెన్స్వేర్ అ అతని కూపన్ కూపన్ మీద, ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఫర్ మెన్స్వేర్ అని ఉన్నింది.
ఉమ్.
ఆ అతను ఫ్యామిలి మొత్తంకి షాపింగ్ చేసారు చాలాసెపట్టిందండి.
ఫెస్టివల్ సీజన్ కదా అందుకే ఏమైనా.
ఎక్కడ దొరికింటాయి వాళ్ళకి కూపన్సు నాకర్థంకలేదు.
ఏమో అండి మనమనంత సెర్చ్ చేయలే కదా ఎప్పుడూ.
అదే ఒకవేళ ఆఫర్స్ ఉన్నినా టీవీలో చెప్తరు నార్మల్గా.
అక్కడ కూడా డిస్ప్లే ఎస్తరు కదా.
ఆ అంతగా అబ్జార్ చేయ్. నేను నిన్న కొంచెం ఎమర్జెన్సీ ఫాస్ట్ ఎళ్ళి ఫాస్ట్ వచ్చేసలేండి.
తొందరగా వెళ్ళిపోవాలని, వేరే డ్రెస్సెస్ ఏం చూడలేదు, అక్కడ ఏం చదవలేదు, గుడ.
హ నేను కూడా వెళ్ళి ఏదో. కొనాలి అంటే కొనాలి ఒక ఒకటి అన్నట్టు ఏదో ఒకటి రాండంగా కలర్ నచ్చింది సెలెక్ట్ చేసుకొని వచ్చేసా
బాగుంద ఎక్క ఎక్షణ.
పర్లేదండి ఏం స్టాక్ అయితే, న్యూ స్టాక్ అంతా అయిపోయిందండి.
అయిపోయి
ఆ. ముందు వెళ్ళినప్పుడు ఒకసారి ఉండే స్టాకే పెట్టినారండి.
అవునా ఇప్పుడు రావంన్నా అండి కొత్తవి.
ఆల్రెడీ షాక్ అయిపోయింద అన్నారు, మరి వొస్తుందో లేదో తెలియదు.
ఊహు ఏ ఆఫర్స్ ఉన్నాయి మన కాస్టు.
ఏం ఆఫర్స్ లేవండి న. సారీస్ ఏమై ఆఫర్స్ ఉన్నాయమో తెలిదు గానీ డ్రెస్సెస్ అయితే ఎ మావ్వద్. విస్యం అండి.
ఏం డ్రెస్సులు ఏమో అనాది ఎన్ని కొన్నా గుడ మనకి, సాటిస్ఫాక్షన్ ఉ. ఆ.
మనకి ఇంకా కొత్త కొత్తగా కొణాల అనిపిస్తూనే ఉంటుంది.
అవును. అందరు వొచ్చారా ఫెస్టివల్ కి ఇంటికి అండి.
ఆ ఇంకా మా సిస్టర్ రాలేదండి, దానికి మెట్ ఎగ్జామ్స్ ఉన్నాయంటా.
సేమ్ మా సిస్టర్కి గుడ, థర్స్డే వరకు, అ వెనస్డే ఈవినింగ్ వరకు, వెనస్. ఈవినింగ్ వొస్తా అనింది.
వెన్స్డే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఎపు.
ఆ సేమ్ మా సిస్టర్ అంతే, ఇవాళ ఎస్తరడే రస్డే కదా మ. ఫెస్టివ్ వెన్స్డే వరకు సె డెగ్సామ్స్ ఉన్నాయ
హ్మ్
అయిపోయినంక ఈవనింగ్ అట్ల వస్తది
మా కజిన్స్ అయితే ఈ రోజు వచ్చారండి ఇంటికి.
అవునా కొంతమంది‌ కై పోయినయిలేండి ఇంగ కొంతమందికి స్టార్ట్
హా
హ్మ్
ఈ రోజు మా బ్రదర్ వచ్చారు మా ఇంటికి. అందుకని కాసేపు ఏదో మాట్లాడు తు కూర్చోనింటిమి. ఫినేర్షిప్ ఆ
బాగున్నారా మీ బ్రదరూ?
ఆ బాగున్నారండి.
మ్మ్ హెల్త్ బాగుందా అండి మీ బ్రదర్ కి?
ఆ పర్లేదం డి బాగుంది.
మీ ఇంకో బ్రదర్ది అయిపోయిందా బీటెక్.
ఆ లేదండి తను ఇంకా ఇప్పుడు సెకండ్ ఇయరే.
హుహ్ ఓకే ఓకే.
ఆ
ఏం చేస్తున్నారు వంట ఫెస్టివల్కి?
ఇంక్ ఇంకా లేదండి మామర్ది వస్తారు. తను ఏమి డిసైడ్ చేస్ స్తారు మా అత్త.
ఫెస్టివల్కొస్తున్నారా మీ మరిది.
ఆ అవునండి.
ఆ అందరిది అయిపోయిందా మరి ఇంట్లో షాపింగ్ ఆ నీదొకటే అయిపోయిందా.
పోయి ఉంది ను దే లాస్ట్ షాపింగ్
నువ్వే లాస్టా!
ఆ అవును.
హ్మ్
మీరు షాపింగ్ చెల్లిగా ఉంది.
చ్ లేదండి ఏమ్ షాపింగే చేయలేదు.
ఉ
ఆ బర్డే కోసం చెయ్యాలనా ఇ డ్రస్ లేదు.
అవును కదా అండి మీది బర్త్డే ఉంది.
ఫెస్టివల్ కి చేయాలన్నా ఇంట్రెస్ట్ లేదు. అందుకే వదిలేసిన ఊరికనే.
ఆ
హ్
బర్త్డేకి తీసుకోండి.
చూడాలండి.
హు
హ్ కొంచెం టైట్గుంది సిచ్యువేషన్.
అవునా.
హు
సర్లెండి ఇంకేం చేస్తాం అట్లున్నం. అడ్జెస్ట్ అవాల ఆ ఆ
ఆ ఇప్పుడు కాకపోతే సరే అండి బాయ్.
అవును బావుంది.